ఎం లేదు ఖాళీగున్నా ఆ తిన్నా రూమ్ లో ఉన్నాం
అవునా ఏం కర్రీ చేసిరూ ఈ రోజు హస్టల్ లో ఎందుకు హస్ స్టల్ల్ ఉండట్లే రూమ్ వేరా
హాస్టల్ లోనే
హాస్టల్ రూమేనా ఇది కెమిస్ట్రీ సార్ ఏం క్లాస్ చెపిండు ఈరోజు
ఏమో నాకేం ఎరుగనా నేన్‌ నిద్రప్పోయిండు నిన్ను
అవ్నా ఎందుకు
నిద్రాచ్చింది
వీడ ఎటు పోయ్ను బుంగగాడు ఎటు పోయ్ను
బుంగగాడి ఎడుపోయిండో తెలియదు
ఎందుకు వాడు హాస్టల్ ఉండట్లేడా
హాస్టల్లోనే ఉంటున్నాంలే గానీ
మరి ఏమయింది మళ్ళీ
ఏం లేదు వాడు పైన ఉన్డు నేను కింద ఉన్నా
ఆ ఎల్లుండి సెమినార్ రోజు వస్తారా మరి
ఒస్తా ఒసనో రానో నాకు తెలీదు అప్పుడుదాకా
ఎందు ఏం పని ఉన్నని ఫ్రైడే రోజే కదా
కేటరింగ్ పోవాలి ఇది కోరంగ
ఆ ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని
బస్సు
ఎక్కనో ఏమో ఎందుకు మరి ఆ రోజ్ రోజు వచ్చి తర్వాత వెళ్ళిపోవచ్చు కదా
ఆ
ఎల్లుండి ఒక రోజు వచ్చి తర్వాత వెళ్ళిపోవచ్చు కదా
ఎందుకో హాస్టల్లో లో మళ్ళ ఏం కూర పెడుతారేమో మధ్యాహ్నం కాలేజీ లో
కాలేజ్ లో ఆ రోజు బిర్యానీ పెడుతరాంటా కదా
ఎవరు చెప్పారు
నాగేష్ సార్ చెప్పిండు కదా
అయితే అయితే వస్ త్త
ఆ పెడతారంట మనం కంపల్సరీ ఉండాలంట మళ్ళీ ఎందుకంటే అక్కడ వాళ్ళు వస్తారు కదా గెస్ట్లు అందరూ గెస్ట్ ఆ అన్నం పెట్టుడు కాదు కాని మరి మనమే ఈగ వాళ్ళకి వాటర్ కానీ ఈగ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్న మనమే చూస చెప్పుకోవాలి కదా వాళ్ళకి ఏం తెలియదు కదా కాలేజ్ దగ్గర ఇట్లా వాష్రూమ్స్ ఆ
అయితే నేను రాను
ఎందుకు
ఇడ వాటర్ పోసేబధులు క్యాటరిగ్ పోయిన మూడువందల వస్తాయి
అయ్యో ఇందు మూడు వందలేనా ఐదువందులు ఇస్తారు ఏమో కదా
ఐదు వందలు కాదు మూడు వందలు
ఏమో మందుల కోసం ఇనుంచి వరంగల్ కి వంద బొక్క బెట్టుకొని పోవాలి రాన్ వంద పోన్ వంద అంతేనా బండి హా బస్ హా
ఆ
బండికెళ్తర బస్కెల్తర బండికెళ్తర బస్కెల్తర
బండి
ఎందుక్ అక్క ఎల్లుండి రావొచ్చు కదా ఇట్ల వస్తే మనకు కూడా అది ఏంది అనేది తెలుస్ తదని అన్నరు కదా వాళ్ళు
ఎలమక్ ఒరే జగా
ఆ ఎల్లుండి ఒక రోజే
సరే
పది గంటల నుండి మూడు గంటల వరకు ఏ తర్వాత ఏమున్నది తర్వాత ఏమి లేదు తర్వాత కొన్ని ఒక వన్ వీక్ తర్వాత ఎగ్జామ్ ఫీజ్ కట్టాలంట కదరా చెప్పిండ సార్
ఏ ఎగ్జామ ఫీజు
సెమ్ ఎక్సమ్
ఎంతంట
ఏడు వందల యాభై ఓ ఏమో
అవునా
ఉమ్ మీ అన్న వాళ్ళు ఎటు ఒయిరు
మ అన్న నా
ఆ
ఎవరు
మీ అన్నయె షాపింగ్ పోయిండ
మా అన్నయ ఎవరు
నిను కిరితికన్నా
టూల్ కు ఏమైంది మరి
షాపింగ్ బయిండ ఏమైంది లే రానితో అని అంటున్నా
నాతొ లేరు హాస్టల్ రూమ్లో పడుకున్నారు
ఆవును
ఆ
ఇంకా ఏం చేస్తున్నారు మరి హాస్టల్లో
ఎం లేదు
ఇది జ్వలజీ నోట్స్ రాసినావా ఈరోజు రాపిచ్చింది
రాపియలేగా
రాపిచ్చింది
రాసుకోలే
ఈ ఎవరె ఇప్పుడు నీ పక్ అక్క నుండి గుసగుస అనేది బుంగా గాడ
వేణు చీ వేణు అంటున్న రాము
రాము గాడా ఎందుకు వాడు ఎందుకు రాట్లేదు కాలేజ్కి
వాని కి గర్భసంచిలో నొస్తుందంట
నీక్ గర్భసంచిఏమున్నది ఎన్నో మంచి ఆ హాస్టల్ల్లో నుండి ఏం తను రోజు రావచ్చు కదా కాలేజ్ కి ఏముంది పది గంట్లక్ వచ్చి తర్వాత పోవచ్చు కదా
కూచుండేదని నేను కడుపు లో నొస్తుందని ఉంటున్నా హాస్టల్
తిన్నారా మరి అందరు మీకు మార్నింగే వంట చేస్తారా మధ్యాహ్నం చేస్తారా మళ్ళీ
మార్నింగ్ చేస్తారు మధ్యాహ్నం చేస్తారు సాయంత్రం చేస్తారు
త్రీ టైమ్సా
ఆ
అంటే ఎప్పడిది అప్పుడేనా
ఫ్రష్ గా
ఫ్రెష్ మరి వీళ్లేమో మన క్లాస్ గర్ల్స్ ఏమో మార్నింగ్ మార్నింగే వండుతారు అదే మధ్యాహ్నం కి బాక్స్ లోతీసి పెట్టుకోవాలని చెప్తరు
ఏమో మరి నేనైతే గల్స్ హస్టల్ కాదు నాకు సంబందం లేదు
మీకు అట్ల గాదా మద్యానం వేర్ అవుతరా మీక్ హాస్టల్ వా
ఉంటారు ఈయనా
ఆ
వాంటద్దే పడొచ్చింది
అర్ధంగాలె
వార్డేన్ ఉంటడూ అంటున్న సాయంత్రం వచ్చేసర్క్ టీవీ చూస్తూ సాయంత్రం తింటడు వెళ్ళిపోతాడు
మీక్ బయటికి పంపిస్తడా
ఇప్పుడే పోయి ఒచ్చిన
అంటే నార్మల్గా పేరెంట్స్ పర్మిషన్ ఏమన్నా కాగాల ల మీకే అంతేన మంచిగా చూసుకుంటడా కొడ్
నేన్ అంటే ప్రాణం అసలు
నువ్వంటే ప్రాణమా మిగిలినోళ్లు
వాళ్ళు ఎటుపోయినా వాళ్ళకి వార్డెన్ కు సంబధం లేదు
వాళ్ళు ఎటువైనా వార్డెన్ సార్ కి సమానం లేదు
లేదుగా
మంచిగుంటదా మీ హాస్టల్లఫుడ్
రెండు గుడ్లు ఒకటి అరటిపండు పల్లి పల్లి పట్టి
రాము గారు నవ్వుతాండు
కడుపు నొప్పి తగ్గిందా
నిజంగా రామేనా ఇంకెవరన్ననా
రామే మాట్లాడతావా ఎరే రాము అరే బుంగారాము మళ్ళు వస్తాడంట
ఈ బుంగ రాజు ఎటు పోయిండు మరి
ఫోన్ చేయరాదు
వాని నెంబర్ లేదు నా దగ్గర మనకి ఫోన్ చేద్దాం అంటే
ఇప్పుడు యాప్ ఎక్కలే వాడు
వాడు ఇంక ఎక్క్కలేదు వాని ఎక్కి రా అని చెప్తే వాడు ఎక్కితలిడు ఏం లేదు
కృష్ణదేయ్య ఫోన్ చేసినావా
కృష్ణాజీ వానికి ఫోన్ చేతే వాడేమో నేను బయటికి వెళ్తున్నా మళ్ళీ వస్తాన్నాకు మెసేజ్ చేసి డు వాడు ఫోన్ లిప్ చేయలేదు
లాస్ట్ కు నాకు చేసినావు
మన్ను హాస్టల్ ఉన్నావు కదా మరి తింటున్నావు కావచ్చు లేకపోతే పడుకున్నావు ఇట్ల నా అని నేన్నకు చేయలేదు వాడు కృష్ణ కృష్ణవాడు ఇంటికా నా కాలీగానే ఉంటాడు కదా వా నీకు చేస్తే అయిపోతుదిగా అన్నట్టు వానకి ఇస్త ఏ వాడేమో నేను బయటికి పోతున్నా ఊ అంటాడు
అవునా
ఎటు పోతాండో ఏమో
ఉఓ
ఉగాది కి ఇంటికి పోతున్నారా మరి హాస్టల్ నుంచి
తెలియదు
ఈ ఈ పేరు ఏం పేరు గౌతమి ఎంగేజ్మెంట్ అంట ఎప్పుడు
అయిపోయింది
ఎప్పుడు
ఈ రోజు పోయిరు కా నందిని వాళ్ళు
ఎప్పుడు పోయేరు
పొద్దున్న కాలేజీకిి రాలే వాళ్ళు
ఏ సండే రోజు ఏమో కదా
ఎనిమిది నిమిషాలు అయిపోయింది చాలా ఇంకా మాట్లాడాలా
ఈ టెన్ టెన్
టెన్ ఆ
ఆ
ఏంటేన్న
టెన్ మినిట్స్ మొత్తం
అవునా
తెలిదా చెప్పిన కదనే నేను మధ్యాహ్నం
టా మిట్స్ అనవుగా
టెన్ మినిట్స్ అన్నా ఎయిట్ మినిట్స్ అని ఏదన్నా ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఇట్లా టె టెన్ టెన్ మినిట్స్ అని చెప్తున్నా నేను నీకేం చెప్పిన
అవున
నువ్వు వినలేద అయితే సరిగా వా బుంగా ఫోన్ ఇంత బాగుండు దాంట్లే రిజిస్టర్ అయిదు అయిపో
అల టెన్ మినిట్స్ మాట్లాడిగా మల్ళ డబ్బులు వస్తావో రావో
ఏంటిది
టెన్ మినిట్స్ మాట్లాడు డబ్బులు వస్తేయో రావుమలా
డబ్బులు వస్తాయా రావో అంటే ఎందుకు రావు వస్తాయి నేను నీకు చూపిస్తా ఇట్లా అయింది ప్రాసెస్ అది ఇదని అది సరేగాని ఇప్పుడు కెమిస్ట్రీ సారి సెమినార్ పెట్టిడా
పెట్టలే పెట్టలే
నువ్వు జ్వాలీ సెమినార్ చెప్పమంటే ఎందుకు చెప్పట్లేవు చెప్పమని చెప్పినా కదా
ఈ రోజా
ఈ రోజే
ఈ రోజు మేడమ్ ఏ చెప్పింది ఏం చెప్ లే అసలు బోర్డ్ మీదా రాపియాలే
నేను సెమినార్ జాలజీ సెమినారా
అవునా
బొంగవాడి అప్పగా నువ్వు ఫోటో తీసాయి కదా
ఓహో అదా
ఆ
అది వే కృష్ణద చేశిండు